హలో హలో హాయ్ సిస్టర్ బాగున్నారా
మీరు బాగున్న మీరు బాగున్నారా
ఆ బాగున్న
ఏం చేస్తున్నారు
ఏముంది కాలని అవునా తిన్నారా మరి
ఆ ఈరోజు ఒక్కపోద్దు
అచ్చా
మ్ మీరు తిన్నారా
ఆ తిన్నాం సిస్టర్
ఏమునింది ఈ రోజు స్పెషల్
స్పెషల్ అంటే ఏం లేదు పప్పు చారు
మ్ ఇంకా సమ్మర్ కదా ఏం చేస్తారు మరి, ఆ మమ్మీనే సిస్టర్, అవునా అంటే ఫోన్ గాని మ్ చూడట్లేరా
నం ఆ ఎంది
ఫోన్ గిట్లా చూడట్లేదా అంటున్నా
ఆ ఇప్పుడు విగ్నేష్ పేట్ పెట్టిన అంతే
హ్మ్ హు అంటే మీరు ఫాస్టింగ్ లో ఆ వాటర్ గి ఇట్లా ఏమి తీసుకోరా ఇంకా
ఆ ఏమి తీసుకోము
అవునా అంటే ఉంటే వన్ మంత్ ఉంటే ఖచ్చితంగా వన్ మంత్ వరకు ఉండాలా సిస్టర్
ఆ వన్ మంత్ అంటే ఉంటాం. కానీ ఫోర్ సిక్స్ థర్టీ వరకి కదా
ఆ ఆహా
హ్మ్ అప్పట్ నుంచి త్రీ వరక్కి ఆ వన్ మంత్ ఉండాలి.
అంటే ఒక వన్ మంత్ లో ఏ మనకి ఇష్టం ఉన్నా అన్ని డేస్ ఉండడం అట్లునేమి ఉండదా, ఓ టెన్ ఫిఫ్టీన్ డేస్ ఉండడం అట్లా
ఆ ఇగ మానష్టం గాని ఉండాల్సిందే
హ్మ్
ఇక్కడ ఫోర్ ఫిఫ్టీన్ కేమో లాస్ట్ టైం ఆ కాదు మధ్యలో పోయ్న్
ఆహా
మ్
అ ఫోర్ ఫిఫ్టీన్ కి లాస్ట్
హలో హా ఈవినింగ్ సిక్స్ థర్టీకి సిక్స్ థర్టీ నుంచి మార్నింగ్ ఫవాకి ఇ మ తినచ్చ తగొచ్చ తర్వాత ఇక తినొద్దు
అవునా అంటే నాన్ వెజ్ కూడా తినొచ్చా
అన్ని తిన్నచో ఇంకా మీరే ఏం చేస్తన్నారు
ఏం లేదు సిస్టర్ ప్రెజెంట్ అయితే ఖాళీనే
అవునా మ్మ్ స్టడీ అయిపోయింద మరి
ఆ అయిపోయింది ఏం జేయాల అర్ధం కావట్లేదు ఇంగా
అవునా ఈ మాలోసి తండ మరి ఏం చేయాలి అనుకుంటున్నారు
ప్రజెంట్ అయితే ఏం ఆలోచించట్లే కొంచెం కూలు ఉందాం అనుకుంటున్నా మీరు
ఆ నేనైతే ఏం చేస్తలేను ఇప్పుడు
అవునా స్టడీ కంప్లీటెడా. స్టడీ కంప్లీట్ అవ్వకపోతే ఒక బాధ
ఆ ఆయితే కూడా ఒక బాధే కరెక్టే మ్మ్ హ్మ్
ఇంత చదివి ఏం జేయట్లే మే అని
హుమ్ ఉండనీ కొంచం రెస్ట్ తీస్కొన్న తర్వాత
హ్మ్
కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత చదవండి
ఇంకా రెస్ట్ అంటే ఇంకా నెలల తరవాత తీసుకోవాలి, అంతే కదా సిస్టర్ అయిపోతవ్ ఒకొక్ సారి. మీది ఎన్ని ఇయర్స్ అయింది స్టడీ అయిపోయి
లాస్ట్ ఇయరే అయింది
లాస్ట్ ఇయరా ఏం డిగ్రీనా బీటెక్కా
ఆ అడిగ
ఊహు అవునా ఏం తీసుకున్నారు డిగ్రీలో
బి జెడ్ సి
బి జెడ్ సినా
ఊమ్
ఉహు సైన్స్ అంటే ఇంట్రెస్టా
ఆ అదే ఇంట్లల్లో గుద్ న్ ఇంటర్ లో కూదా బై పీ సి ఉండే అయితే ఇగ అది తీసుకుందామని
ఇంగంతే ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నదే తీసుకొని చదవాలి ఇంట్రెస్ట్ లేంది చదవాలంటే
ఊమ్ కష్టం ఊ ఊ
ఇంకా సమ్మర్ గా సిస్టర్ మెయిన్ స్పెషల్ ఏం చేసుకుంటరు మరి
ఆ శర్బత్
శర్భతేనా
ఆ రోజు ఒక్కొక్కసారి లస్సీ చేస్తాం మాది రువబ్జా
ఆహా
దోస వంటీయాల
లస్సీ మీరు చేస్తరా బయట నుంచి తెచ్చుక్
ఆ నేనే చేస్తా
అవునా ఎట్లా చేస్తరు
ఫస్ట్ కర్డ్ పెరుగు ఉంటది కదా దాంట్లో కూల్ వా టర్ ఏసి
చేస్తరా
ఆ చెక్కర ఉప్పు
ఉ
కొంచెం వేసి అది మసాలా ఒకటికి దొరుకుతది జల్దీ రాని
ఓకే
బాగుంటదా మరి
అ బాగానే ఉంటాది
మ్ హు ట్రై చేయాలి మేము కూడా అయితే
అయిపోయాఅండి
మ్
మ్
మీ కాల్సన్ని అయిపోయినాయా సిస్టర్ మరి
కాలే కాలే సెవనే కాల్సైనయి నాకి
అవునా ఎందుకు మరి ఎవరికి చేయట్లేరా
తేవ్ మొన్న ఒక అమ్మాయికి చేసినా కాని సిగ్నల్ లేకుండా కట్ అయిపోయినాయి కాల్స్
అవునా ఎందుకట్ టయినయ్
మూడో ఏమో కట్టయినయి
అవునా అంటే మన ప్రాబ్లమా అది యాప్ ఇష్యూ నా ఏదన్నట్టు మరి
ప్రాబ్లమ్ అన్నట్టు
సిగ్నల్ వల్లేనా
ది వాళ్ళది కూడా ఉండది ఒకసారి మనది కూడా ఉండది కదా
అవును కానీ అస్ మనకు సిగ్ సిగ్నల్ చూపిస్తది కదా సిస్టర్, సిగ్నల్ చూపించినాక కూడా కాల్స్ కట్ అవుతున్నాయి.
అదే అదే ప్రాబ్లమ్
అదే కదా మరి
మీకెన్ని అయినయి కా
నాయి ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా ఒ ఒకటేమో ఉంది అంతే ఆ అక్కనే అందులో గిట్ట సెవెన్ గిట్లా సేమ్న్నారు
మ్ కట్ అవుతాయట అవున్నట మా ఫ్రెండ్ ఇ కూడా కట్ అయినాయి అన్నది ఆమె
మరి అట్లా కట్ట అయితే ఎట్లా అన్నట్టు ఇంకా అంతేనా
కట్ అయితేగా డబ్బులు రావు అదే
అయ్యో కానీ మనం వాం ఇక్కడిగా చేసింది కాదు కదా అది
అ సిగ్నల్ ప్రాబ్లమ్ ఏమో ఇలా చూడాలి ఇప్పు అన్ని అయిపోయిన తర్వాత ఇన్ని స ఎన్ని కట్టానాయి కానీ చూపిస్తది కదా మనకి
అవునవును
మన దగ్గర సిగ్నల్ ఉంటే కూడా వాళ్ళ దగ్గర ఉంటాలదు ఒకసారి
అవును ఆ పో న్ అయితే అందులో రింగింగ్ అని వస్తే మ్యాగ్జి సిగ్నల్ ఉన్నట్టే అనుకుంటున్నా నేనై
అది కూడా కరెక్టే గాని మాట్లాడినప్ ఇప్పుడు వాళ్ళు కొంచెం ఇంట్లో ఉంటన్నరు
ఆ అవునవును
అలా అని కట్టయిపోయింది
చూద్దాం నయి వచ్చేంత వరకు తెలిదంటారు ఇంకా
అవును
ఓ హో
తిన్నారా మరి
ఆ తిన్నా సిస్టర్ మీకు మరి ఈ యాప్ ఎలా తెలుసు
నాకు మా ఫ్రెండ్ చెప్పింది
అవునా అంటే తనకెలా తెలుసు
ఆమెకు తెలీదు నాకు తెలీదు అంట
అడగలేరా మీరు కానీ ఇలా ఉంటే కూడా బెటరే కదా
మ్మ్
ఇంతకు ముందేమన్న టాస్క్లు చేసిల్ల సిస్టర్
సేర పో చాలు చేసా ఇంతకుముందు
మ్మ్ హ్మ్
తప్పదు కదా ఏం
బాండయ్యా మరవి ఏముంది సిస్టర్ ఏం లేదు ఇంకా పాలి మీరేం చేస్తాళ్ళు సమ్మర్ కదా మీ ఇంటికి చిన్న పిల్లలకి ఎవళ్ళు రారా సిస్టర్
అమ్మా ఎవ
ఎందుకు ఆ
పెళ్లికి వస్తారు ఇప్పుడు రారు హాలిడేస్ దొరకయ్ కదా వాళ్ళకి
ఆహా
ఇప్పుడు వన్ టైం కదా స్కూల్
మ్ అర్ధం కాలే సిస్టర్
స్కూల్ హాఫ్ డే ఉంది కదా
చ్చా ఇంకా స్కూల్స్ అయిపోలే కదా
కాలే వన్ టైం ఉంది ట్వల్ థర్టీకొ వన్ ఫైవ్ వర్క ఏమో
మీ సైడ్ చిన్న పిల్లలు ఉన్నారా సిస్టర్
ఇంటి సైడా
ఆ ఇంటి సైడే మ్మ్ హ్మ్ బావుంటారా మీతోటి మరి
ఆమా బాగుంటామ్ ఏం పని చెప్తే కూడా చేస్ సరూ పాపం వాల్
ఏం ఉంది షాప్ కెల్లి
అదే
అవే గద ఇం
మ్మ్ అన్ని ఉంటాయి బిస్కెట్లు చాక్లెట్లు
ఉమ్ మ్మ్ హ్మ్
ఎయిత్ క్లాస్ సెవెన్త్ క్లాస్ ఇలా ఉన్నాయి వాళ్ళు అంత చిన్నగ్గూడా లేరు గాని
ఆహా మరి షాప్ కెళ్తేమన్న ఇవ్వాలంటే ర ఇస్తార్ తా ఉన్నారు ఉన్నారు
అవునా ఏ అలా ఏం మీ అని గాని వాళ్ళక ఒకటి నాకెక్కడకి తీసుకురమ్మంట
అది బెటర్ లెండి ఇంకా
అవున
మ్మ్
నువొక్కటి తీస్కో నాకొక్కటి తీస్కరా అంటా అంతే
అంతే ఇంకా మీర్ జేస్తరా సిస్టర్ కాల్ ఇప్పుడు
అదే
అ ఓకే